హలో ఏం చేయాలా బై కూర్చోనా వైఫైకి
అవునా ఫ్రీ వై ఫై వాడేస్తున్నాం
నువ్ కూడా వాడేస్తున్నావ్
లేదు నేను వాడలేదు
దా పక్క రూం కొచ్చావ్ కదా రూమ్ మార్ రూమ్కి
పక్క రూంకి వచ్చాను బట్ వాడ ట్లేదు నేను లేదు నార్మలే ఫైవ్ జీ లే దు ఏం లేదు
పోర్ జీ ఫోన్ ఆ ఫైవ్ జీ ఫోనా
సిమ్ ఫైవ్ జి ఫోన్ ఫైవ్ జీ నే కానీ నేను చేపించుకోవాలా
ఆహా మినిమం బ్యాలెన్స్ చేసుకున్నావా
ఆ
ఇంకేం చేస్తున్నావ్ ఏన్ సినిమాలున్నాయి నిదాంత ఏం సినిమాలు ఉన్నాయి నీ దాంతో అంటున్నా
నా కాడ విత్ లవ్ ఉంది
విత్ లవ్ నెన్ కూడ నిన్నే ఎక్కించుకున్నా అంజలి కాడ
అదేనా నువ్వెక్కిచు ఉందే
ఉహ్మ్ చూడాల ఇప్పుడు చూడాలి ఏందో ఆ కళ్యాణి మనం గూడి మోఖం అరిచేసి వెళ్ళిపోయింది రేపు ఏమో ఆటమ్ బామ్ పెళ్తది ఏమో
పోనీలే తొక్క త
ఏందోపో భయం ఎస్తా ఉంది మా ఏన్ జేస్తది ఏం మాట్లాడుతదో
ఏం జేస్తది పోయి వాళ్ళ ఆయన పూదుంటది
చెప్ ప్పది ఇల్ థర్డ్ ఇయర్ ఒళ్ళు ఎట్టూనారు వాళ్ళకి వచ్చి చెప్పు అది ఇది అని అని ఉంటదేమో
వస్తడు చూస్తుండు క్లాస్ కి ఫుల్ ఫన్నూ
పన్నే రేపు కూడా నేర్చుకోలేదు కానీ అన్నాలా ఇంకేంలే
ఏమో నేను నేర్చుకోను రేపు మనకి క్లాస్ లేదు
అవును అందుకనే ఇంకా వచ్చినప్పుడు కన్నా నేర్చుకో ఉండాలి ఉ
ఉ ఫ్రైడే ఉంది మళ్ళ
నేర్చుకున్నాం మేడం అంటే ఆ నేక్కక్కన అప్పటికన్నా టాపర్
మనం ఎట్ట చూసి పట్టది వాళ్ళుగాని రాసారు అనుకో వాళ్ళల్లో చెప్పేస్తాం కదా మేము రాసాం మేడమ్ అని చెప్పి
అది రాసేది రాసేది ఉం అంటది ఆయ చెప్పేటప్పుడు ఆన్సర్స్ చెప్తే ఆమె అడగదు కదా ఇళ్లు టాపర్స్ అన్నా నేర్చుకొని చెప్తే కదా ఇళ్ళు కూడా మనతో పాటు తయారవుతున్నారు
మనల్ని చూసి మనలైఫ్ నచ్చినట్టుందానికి
నిజమే మనకి వాళ్ళ రివర్స్ అప్పుడప్పుడు వాళ్ళ లైఫ్ నాస్తాధి మనకి
మనకి చదువుంటే ఈ బాధ ఉండేది కాదు కదని మనకి కానీ వాళ్ళు విసారా చిల్ల అవుతున్నారు అని చెప్పి వాళ్ళు మన దారిలోకి వస్తున్నారు అంతేగాని మనం మాత్రం వాళ్ళ దారిలోకి పోవట్లా స అమ్మో ఆకర్షణ ఆమె మనం లాగేస్తున్నాం అందరినీ
మనమే పోవట్ల అదేందో
మనం పోకపోవడం కాకుండా వాళ్ళని కూడా గబ్బు చేస్తున్నాం
నిజమే కదా
హమ్
ఇంకేం సంగతులు
చెప్పాలి తిన్నావా
తిన్నాం మీరు తిన్నారుగా
ఆ తిన్న ఏం బాగున్నాయని నువ్వెప్పుడింటికి ఒహో వెన్సివని చెప్పావు కదా
నుూ
గుడ్ ఫ్రైడే బౌను
పాతలా మళ్ళా పాత నేను గుడ్ ఫ్రైడే కి కరెక్ట్ గా ఇంకా మూడు రోజులు ఉంట కదు కదా
నువ్వు నేను టూ వెల్త నువ్వు
టుూ వెళ్తవ నువు ఓ ఉ టై టేబుల్ ఓపన్ చేయిచ్చా
ఆ నువ్వ ఎప్పుడ ముందు రోజే వెళ్తా
అవునా మాకు గుడ్ ఫ్రైడేకి ఈసారి నెల్లూరులో వెళ్దామా అని విస్తు నాకు
ఏం అట్ట
లేదు ఈడ డైతే కాలనీ కాలనీ అంతా తిప్పతారు అనమాట మొత్తం రోడ్ అంతా తిరిగిే తిప్పతారు మక్కో వాళ్ళు ఉంటారు ఆ
మట్లాదు వరంగద అది అ
మట్లా అదివారం దిప్ప తరు గుడ్ ఫ్రైడేకి వీళ్ళు అంటే ఆ రోజు దేవుడు తిరగతారు కదా అన్ని దగ్గర తిప్పతారు కదా మోపచ్చి అట్లాగా అట్లాగా విల్లు మా చర్చిలో అంతా ఏ వేషం అంతా వేసుకొని ఒక పెద్ద ట్రాక్టర్ ట్రాక్టర్ అంటున్నా పెద్ద ఒక ఇప్పుడంత బస్సు ఉంటది కదా ఒక ట్రక్ ఒక ట్రక్కిి వేసు కొన్ని అప్పుడు మొత్తం ఓ ప్పని్రక్కు ఉంటుంది ఆడ ఆయన బాధపడేటివి అన్నీ డ్రామాలు చేస్తా ఒక్కొక్క దగ్గర ఏమేం జరుగుతాయని ఒక స్కిట్ లాగా చేస్తారు అనమాట
మీకు మాటలు చెప్పరా
ఆ
సిలువులో ఏడు మాటలు బలుగుతాడు కదా దేవుడు
అన్నిీ చెప్ స్తారు అంటే జనాలకి
అంటే చెప్పేది కాబట్టి ప్రాక్టికల్ గా చెప్తారనమాట
ఆ చెప్తారు ఆ ఆట చెప్తారు మళ్ళా అంటే ఎక్కువ ఆరాధన ప్రార్థనలు అంటరు మీ భాషలో మీకు అ ఈడైతే చర్చి లో ఇప్పుడు గుడ్ ఫ్రైడే రేపు వస్తుంది అంత అయ్ ఇంక చర్చిలో ప్రేర్ ఉంటది చర్చ్కి పూస అనమాట ఆ టైమ్ లో ఫస్ట్ నుంచి ఏమేమి ఉన్నాయో ఆన్నీ చెప్పుకుంటా స్కిట్లు సండే స్కూల్ పిలకాయల్ అన్ని చేస్తా ఉంటరు
హమ్
నెల్లూరులో అయితే పెద్ద చర్చి కాబట్టి ఇది కొద్దిగా అన్నిీ బాగుంటుంది ఆడైతే వెంకటగిరిలో ఆ చర్చి లోపలే సిలువు మార్గాలు చేపిస్తారు ఒక స్కూల్ పక్కనే ఉంద అనమాట వెంకటగిరికి ఆడే మొత్తం సిలువు మార్గాలు అన్నిీ ఒకొ ఒక దేర నెంబర్లు వేసుకుంటా పోతారు ఒక్కొక్క దూరంలో ఆ నెంబర్ క అడికి వెళ్ళి అప్పుడు ఒక్కొక్కది ఒక్కొక్క సలువు మార్గం చెప్తారు అంతే ఇంకా
ఒకఓే సెవెన్ ఉంటాయి కదా ఆ సెవెన్ నేను చెప్పాను తెలుసా త్రీ ఇయర్స్ వరుసగా చెను త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఒ జెప్ప టూ టైమ్స్ చెప్పా
హమ్ హా
ఒకసారి సిక్స్త్ వర్డు ఒకసారి ఫిఫ్త్ వర్డు
అట్టనే జెప్ చెప్పాలి ఈసారి పోయి యాడ చెప్ప నెల్లూరులో అయితే చెప్పలేవు చాలా మంది రష్షు అసలు సందు కూడ దొరకదు మనకి రంగడీట్లో అయితే చెప్పచ్చు
నీకు నువ్వు గానీ చెప్తాను అంటే ఒక వీడియో ఫార్వర్డ్ చేస్ తను దాను బట్టి నువు ప్రిపేర్ అవ్ బాం ట్టను మసేజు
ఎట్ట అది
యూటుబ్ లో హమ్ అంటే ఇప్పుడు వర్డ్ ఉంటది కదా ఆ వర్డ్ ని ప్చ్ వీ దన్ గురించి వాక్యంల చెప్పాలి
ఆహా
ఏం మీక్ అలగాద చెప్పేది
ఆహా బైబుల్ల్లో ఇప్పుడు వాక్యం చదువుతరా ఆ వాక్యన్ని నువ్వు ఆ వాక్యాన్ని ఫాదర్ రు ఒక ఇప్పుడ ఎట్ లాగా మనకు క కత్త లాగా ఆయన పేరులతో అంటే అక్కడ ఉన్న పేరులతో ఇట్లా చేశారు చేశారు అందువల్ల ఇందువల్ల అని చెప్పి ఆ చెప్తారు అట్లాగా అంతే వాక్యం చ్చనా వాక్యం ఆయనకు అర్థ అయ్యటట్టుగా ప్రజలు చెప్పేసి వదులుతారు వాగ్దానాలు మూడు మూడు చెప్తారు ఒక్కొక్కరు పోయి ఒక్కొక్కరు ఒకజారి చెప్తారు
నేను నీకు అప్పుడు స్నాప్ ఎస్సాము లాస్ట్ గుడ్ ఫ్రైడే చూడలేదా నేను చెప్పేది అట్లా అనమాట అట్లా చెప్తాం ఆ వర్డ్ చెప్పి దాని గురించి అలా చెప్తాం ము మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్
ఆహ
హ
అవునేలె
ఫస్ట్ ఫస్ట్ వాడు చూస్తున్నాయి సార్ కూడా బాగుంది మెసేజ్ అయితే ప్రిపేర్ అయ్యేదానికి చూడాలి
అంతేలే ఇంకేంఉంది ఆడ ఈ కరెక్ట్గా మన ఈ వెడ్నెస్దే ఉన్నాం నెక్స్ట్ వెడ్నెస్డే కళ్ళ సాం
ఎవరుంటారు ఇంకా మొత్తం ఖాళీ
నాలుగు రోజులు ఉండే వస్తే ఇంకా సోమవారం వస్త తరు వచ్చేవాళ్ళు
అవును ఈ ఈ మధ్యలో మనకేం పెంట పెట్టరుగా మిడ్ లని
అదే భయం వేస్తుంది నాకు ఏడ గుడ్ ఫ్రైడే అయితే మన తలకాయి మీద వేస్తారని
అమ్మ గుడ్ ఫ్రైడే తింటే మాత్ర త్రం బాగోదు అస్సలు బగోదు
దేవుడు ఒకేళ పెట్టార అనుకో కరెక్ట్ కరెక్టుగా మండే కల్లా అందని పిలిచేవాళ్ళ ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే నాలుగు ఐదు రోజులు ఆడించుకో ఆది కరెక్ట్ గా ఆ వీక్ లో పెట్టేసి వదిలేసే వాళ్ళ అప్పుడు ఫ్రీ అయిపోతాం మనం కూడా మిడ్ అయిపోయింది కాబట్టి అంతగా ఏమి క్లాసులు కూడా అంత పట్టించుకోరు ఏమిద ఇ మ
తారు
ఏందొ పెట్టేస్తే పీడ పోతదిలే క్వశ్చన్ పేపర్ వాళ్లే చెప్పుకుంటారు కాబట్టి ఇంకా యూనిట్ టైం ఒక ఐదారు టాపిక్ లయి ఉండదు అంతే
హెచ్ డిటి ఒకటి అయిపోయిందంతే ఎంస అయిపోంది
అది ఏందో ఆమె పాటికిని చెప్పుకో పోయింది మన పాటికి మన క్లాస్ వర్కు ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి అ ఒక యూనిట్ అయింది లాప్
హెచ్‌డీటీ కదా అసలు ఆమె సిలబస్ లో ఉంద చెప్పట్లేదు ఆమె ఏం చెపుతుందో కూడా అర్ధం కావట్లే మనకి
రాకపోతే మనం ఎప్పుడో అయ్యి ఉంట టార్ మంది
ఉమ్ బీపీపీ బీపీపీకి కూడా మనం రాసిన నోర్సు ఆమె చెప్పేది సంబంధం లేదు
నిజమేగదా ఏం చేస్తాం ఇంక అన్ని అది చూసుకొని మేము చేసుకోవాల్సింది
ఒక రెండో మూడో చెప్ప టాపిక్లు అంతే అదేమంటే సొల్లే ఆసడొచ్చి
ఏందాయనా ఏం చేస్తాడు రేపు
అట్లా అవి పోయలేదు ఇటు ఇది చెప్పియ్యట్లేదు క్లాసులు చెప్పట్లేదు
భయమేస్తుంది ఈ సారి
పోజులు మాత్రం మామూలుగా ఇయ్యడు
నిజు ఈ యాక్చువల్ మాత్రం ఒకళ్లు చూపించింది వాళ్ళ యాక్షన్లు మాత్రం మళ్లీ యాక్షన్ చేసి చూపిస్తా
దానికి తక్కువ లేదు అమ్మో మొన్న చూసిన ఏ అమ్మో మామూలోడు కాదనుకున్నా
హు
అసలు ఎన్ని ఒక్క ఫోటో కోసం ఎన్ని పోజులు ఎన్నిదిక్కులకి మరు చెడు స్వాగ్ అంటవా సర్ప్రైజ్ అయ్యాలంట ఇట్ట ఇటుజూడు సర్ప్రైజ్ ఎట్టా సర్ప్రైస్
ఇట్టచేతులు పెట్టి
అమ్మాయిలు కూడా అట్టా సర్ప్రైజ్ అవ్వారేమ ఈ హార్ట్ చూచ్చి మళ్ళీ ఇట్టా
హా హా
ఏది ఇట్టా
పది అయింది శృతి
పదయిపోయింద ఆ సరే బాయ్
బాయ్